ఆ బాగున్నార హాయ్ అండి బాగున్నరా
బాగున్నామండి
ఏం చేస్తున్నరు ఏం చేస్తున్నార ఏం లేదండి పిల్లలు ఇప్పుడే వచ్చారు స్కూల్ కెళ్ళి పనైందా అండి ఆ పని అయిందండి పిల్లలు ఇప్పుడే వచ్చారండి స్కూల్ కెళ్ళి ఆ పిల్లలు స్కూల్ కెళ్ళి వచ్చారు ఇగో ఇప్పుడే వాళ్ళకి స్నాక్స్ చేశానండి ఏం చేసారండి మరి ఇప్పుడు పాస్త త చేస్ స్తానండి వాళ్ళకి స్నాక్స్ అయిందా అండి పన్ మీది అయిందండి పిల్లలు ఎల్లొచ్చారా అండి స్కూల్ కి వచ్చారు వచ్చారు ఏమన్న స్నాక్స్ చేస్తారా అండి పాలు బిస్కెట్ టారండి ట్యూషన్ కూడా వెల్లిండు ఆ ట్యూషన్ కి తొందరగా వెళ్తరండి ఫైవ్ థర్టీకె ఫైవ్ ట్వంటీ అవుతుంది కదా అవునవును మళ్ళీ ఏ టైంకి వస్తరండి పిల్లలు మరి ఎయిట్ ఓ క్లాక్ కి వస్తారు ఏం ఇస్తారండి వాళ్ళ డిన్నర్ కి స్పెషల్ డిన్నర్ కి క్యాబేజీ కర్రీ చేద్దాం అనుకుంటున్న టైమ్ పడుతది అవునా సెవెన్ వరకు చేస్తా ఆ పిల్లల మా సారు వచ్చేసరికి అబ్బాయి వచ్చేసరికి నిమ్మళంగా చేస్తా
మీరేం చేస్తారండి ఏమన్న జాబ్ చేస్తుర్రా
ఏ లే లేదండి హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను
ఏదన్న మెషిన్ ఏమైనా చేస్తారా
ఏమండి టైలరింగ్ ఏమన్న రా మీరు లేదండి టైలరింగ్ చేయను ఇంట్లోనే ఉంటాను ఇంక మా సార్ ఆఫీస్కి వెళ్తాడు పిల్లలు స్కూల్ కెళ్తారు మధ్యాహ్నం ఇంట్లోనేనండి కాలీగనే ఉంటాను నా బ్లౌజస్ తే మాములుగానా అంటే ఎవరివి కాదు కాని నా బ్లౌజెస్ చిన్నగ ఏమైన్నా వర్క్ పత్త అట్లే వేసుకుంటాను
అలానా
చేస్తారండి మీరు కాలిగానే ఆ ఆహా ఆహాహా
ఫంక్షన్స్ ఇలా
పండగలకుస్తారు మా సారు ఎవరైనా ఇంటికి వస్తే ఇస్తారు మంచిగా ఉంటదా అండి గిిరాకి మరి
ఆ మంచిగానే ఉంటదండీ పర్వాలె
పెళ్ళిళ్ళ సే స ఫంక్షన్ పెళ్లిళ్ల సీజను ఇప్పుడు పండగలు జరుగుతాయి అవునండి పోషమ్మలు అనే జరుగుతాయి కదా దేవుళ్ళు పెద్ద అవునవును కొంచం నడుస్తాయి తక్కు తే కానప్పుడు ఏం అహ
మీరేం చదువుకున్నారండి
ఆ నాది డిగ్రీ అయిపోయిందండి
డిగ్రీ అయిపోయింది ఎం చెయరా అండి అంటాను
అ ఇంకా మ్యారేజ్ అయిపోఇంది డిగ్రీ డిస్కాంటిన్యూ
ఉ ఆలనా
మ్యారేజ్ అయిపోయింది ఇంగా ఎం చేయనండి వట్టిగనే ఉంటా ఇంట్లా ఎట్లా జరుపుకున్నారండి పండుగలు ఇవన్నీ పండుగలు ఉ
పండగలు బాగా ఘనంగానే జరుపుకుంటున్నమండి ఇప్పుడు వచ్చేది ఉగాడి పండుగ మక్కుంటాయి మీదూలక్ తెలుగు హిందువులకు ప్రత్యేకమైన పండగ అండి ఇది సాంప్రదాయంగా చేసుకుంట తెలుగు సంవత్సరాలు
అవునవును
పొద్దున లెసేసరికి సిక్స్ అయితది అండి నేను లేసేసరికి
ఆహా
పొద్దున్న లేచి ఇల్లు వాకిలి ఉడ్చుకొని అలుకు జల్లి మొగ్గులు రంగవల్లులు పెట్టిన తర్వాత స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుంటామండి దరిస్తాము మే మామిడాకులు తోరణాలు పెడతామండి దర్వాజలకు శనిగపప్పును బెల్లము శనిగపప్పును ఉడకబెట్టి బెల్లం చేసి పూర్ణం పిండి పిసికి అందులో పతిలాగా చేసారు తా అందులో పూర్ణం పెట్టి భక్షలు చెత్తమండి పూర్ణ బూరెలు అంటారు వాటిని చేసి దేవుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కొత్త కుండలో బెల్లము మరిీ చింత పులుసు చింతపండు చార్ కొంచెం వేప ఆ ఉగాది పచ్చడ కొంచెం వేప పువ్వు కొంచం లైట్గా ఉప్పు కారం వేసి షడ్ రుచులు ఆ రుచుల తోటి చేసుకుంటామండి
కుండను కడిగి పూదిచ్చి హు
దానికి మామిడి ఆకు కంకణాలు కట్టి మీము కట్టుకుంటం దేవుళ్ళని కడిగి శుభ్రం చేసి బోట్లు పెట్టిన తర్వాత పచ్చడి అన్ని దేవుండ్లకు పో
టామండి పూర్ణ బూరెలు పెట్టి అందరికి చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి శంకరునికి దండం పెట్టి మళ్ళీ సంవత్సరాలు అండగా చల్లగా చూడాలి అని మొక్కుకున్నాం అవునండి అసలు అసలు మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాదితోనే కదండి స్టార్ట్ అయి కొత్త సంవత్సరం ఇదే మనకు తెలుగు సంవత్సరం అదే అసలు న్యూ ఇయర్ కంటే ఎక్కువ ఉగాదే కొత్త సంవత్సరం అంటాం అవునండి మనము అయ్యగారి దగ్గరికి వెళ్ళి పంచాంగం అది ఇది కూడా అడిగితే లుసుకుంటాం కదండి పంచాంగం బాగా చూసుకుంటాం ఇది చెన్లకు అరక పెడతారండి అవునండి అ మారుకోవడం అంటారు ఆ పొద్దున్నే లేసి గటక రుద్ది అది సద్దన్నలాగా దిని పెరుగు వేసుకొని ఆ మన పనిమూట్ ట్లా అన్నన్ని కడుక్కొని కొబ్బరికాయ ఇట్లా పట్టుకొని కుంకుమ పసుపు అగరవత్తులు పూలు అన్నివట్టుకొని పొద్దున్నే తెల్లవారి జామునే ఐదింటి వరకు చేనుకీ వెళ్తారండి అ గట్టుకన్నాం తిని ఆ గట్ల తిని అలగా అండి నేను అయితే జరుగుత వరంగల్ సైడ్ మాది అలా జరుగుత అయితే మా సైడ్ అట్లనే చేస్తారండి పొద్దున ఫైకెళ్ళి మళ్ళీ అయ్యగారిని ముందు రోజే అడిగిపించుకుంటారండి అడిగిపో అడిపించుకొని ఏ రోజు వార్పు ఏ రోజు వాడుకోమంటే అదే రోజు వాడుకుంటా వాడుకుంటారు అన్నట్టు ఆ ఆ రోజు కూడా ఇట్లా బొబ్బరిపప్పుతోని గారెలు చేస్తారండీ శనగ పప్పుతోని బూరేలు చేస్తారు
అంటే గబ్బర్ పప్పుతోటి చేయరా అండి బురేలు
లేదండి బబ్బేరపప్పుతోనేమో గారెలు చేస్తారు ముద్ద గారెలు బారుకున్న రోజు ఆ మళ్ళీ శనగపప్పుతోనేమో బూరెలు చేస్తారు అట్లా చేస్తే మంచి జరుగుతుది మనం వారుకున్నందుకు అని అట్లా చేస్తారు మళ్ళా ఈ పనిముట్లు అ అన్ని తీసుకెళ్ళలి ఆ అక్కడ పెట్టి చేన్ లో పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు
దండం పెట్టుకుంటారు
ఆ దన్నం పెట్టుకొని మొక్కి మళ్ళీ అక్కడ కొంచెం ఏదైనా కొంచెం పని చేసుకొని వస్తారు ఆ రోజు అంటే ఆ సంవత్సరంలో మనం పని మొదలు పెట్టినట్టు అ సంవత్సరం అంతా ముస్తుంది వస్తారు ఆ వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైం లో అట్లా అప్పాలు అవన్నీ వేసుకొని మనకు ఇట్లా ఎండ ఉంటే ఆ ఫస్ట్ ఎండకు పెడతారవన్నీ
అలా
అలాగా ఆ ఇట్లాగ పెట్టిన తర్వాత ఆ మళ్ళీ మనం తిన్నాక మళ్ళా సాయంత్రం కూడా ఒకసారి వెళ్ళి చైన్ లో అట్లా ఒక ఏదనా పని చేసుకొని వస్తారు కంపలు కొట్టడ ఏదో ఒక పని చేసుకొని వస్తారు కొంచెం అది ఉగాది రోజే చాలా మంది చేస్తుంటారండి ఆ కొత్త సంవత్సరం రోజు అంతా మనకి ఆ సంవత్సరం అంతా శుభం జరగాలని ఆ మనకి దేవుడు మంచి పంటలని ఇవ్వాలని ఆ అదే రోజు వారుకోవడం జరుగుతుంది
ఇంకా ఏం చేస్తారండి
ఈ ఏం లేదండి ఇగ సా సాయంత్రం ఉగాది సందర్భంగా మీరు బజారుకేళ్తారా అండి షాపింగ్ వెళ్తారా అండి మంచి బట్టలు గొట్టల్ ఏం అన్న తెచ్చుకుంటారా ఇగ కొత్త బట్టలు అంటే ఉగాది రోజు ఏం లేదండి ఇడె తీస్ కొత్త సంవత్సరం లాగానే చేసుకుంటాం కాబట్టి ఆ ఇగ ఆ రోజు దేవుడికి సంబంధించిన సామాను అవి ఇవి తీసుకొచ్చుకుంటామ అండి పూజకు సంబంధించినవి
ఏమేమి తెచ్చుకుంటారు అండి మరి పూజకు
ఆ రోజు ఏంటిదండి ఇక ఉగాది పచ్చడి చేయడానికి మామిడికాయ, వేప పూత, కొబ్బరికాయలు ఆ మొత్తం చింతపండు కొత్త చింత పండుతోని చేస్తారు కదా అండి బెల్లము ఆ బెల్లము అన్నీ వేసి చేస్తారు కదండి అంతా సంవత్సరం అంతా బాగుండాలి అని అన్నీ వేసి చేస్తారు కాబట్టి ఇక అవన్నీ ముందు రోజే సామాన్లు అన్నీ తీసుకచ్చి పెట్టుకుంటామండి మళ్ళీ బూరెేలు చేస్తారు కదండి ఆ బూరేలకుస్తారా బెల్లంతో చేస్తారు అండి బెల్లంతో చేస్తారు బూరేలు మా ఆ ఇంట్లో బెల్లము ఇగ ఆరోగ్యానికి కూడా మంచిది కదండి బెల్లంతోనే వేస్తామండి ఈ చక్కెరతో కూడా చేసుకుంటారు చాలా మంది కాని ఇక నేనైతే బెల్లంతో నే చేస్తానండి మా సార్కి బెల్లం అంటేనే చాలా ఇష్టం అండి అందులో నెయ్యి వద్దుకొని తినడం అంటే ఇంకా ఇష్టం అండి
కొందరు చక్కర తోటి కూడా ఇష్టపడతారు కదా అలాని
అవునవును చెప్ కుక్కర్ అది కూడా ఫస్ట్ ఒక గంట సేపు పప్పు నానబెట్టి కుక్కర్లో వేసేసి అది మొత్తము మెత్తగా అయిన తర్వాత ఈ బెల్లం వేసి మొత్తం ఆనకం వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చి ఆ పప్పు దగ్గర ఇది బెల్లం మొత్తం మిక్సీ అయి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మిక్సీ పట్టి చేసుకుంటే నయితే మనకి దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ అయినా కూడా బూరెలు పాడవ్వవు అండి మంచిగా ఉంటాయి అట్లా కాకుండా ఉంటాయి ఆ మంచిగా ఉంటాయండి పాడవ్వకుండా ఫ్రిజ్లో పెట్టుకుంటే కూడా ఆతాయి కద ఆ అవు తాయి అండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాకతే ఇట్లయితే ఏందంటే ఇది జస్ట్ మనం ఆనకం పట్టినట్టే కదా ఆ బెల్లం అంతా అ జరిగిన తర్వాత ఇక పప్పేసి మిక్సీ పట్టిన పప్పేసి రుబ్బి అదంతా దగ్గరికి వచ్చే వరకు ఉంటాం కాబట్టి ఆ ఆలాక ఉద్ద అండ గట్టిగాయతా గట్టి ఆ గ గట్టిగయితది అండి అయితే అట్లా ఉంటాయి కాబట్టి మనము కొద్ తమందికి ఫ్రిడ్జ్లో పెట్టిన ఏవి కూడా పాడవ్వవు కదండి అట్లా ఉన్న వాళ్ళకి ఇట్లా కూడా బయట పెట్టి కూడా మనము మంచిగా ఉంటాయండి చిల్లుల జల్లతో పెట్టేసినా కూడా అవి త్రీ ఫోర్ డేస్ అయినా కూడా ఇది తినొచ్చు బాగానే ఉంటుంది ఇంకా కొ కొంతమంది అయితే కందగడ్డ పూర్ణం కూడా చేస్తారండి కందగడ్డ తోటి కందగడ్డను తీసుకొచ్చి ఉడకబెట్టి అందులో బెల్లం కంటే ఎక్కువ చక్కెర షుగర్ వేస్తారు అండి చక్కెర వేస్తారు
దానిలో చక్కెర వేస్తే బాగుంటదా అండి
బెల్లమేస్ రండి బాగుండదు చెక్కర తోని ఆ ఈ కందగడ్డ మెత్తగా అయిన తర్వాత ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా అయిన తర్వాత అందులో షుగర్ వేసి మొత్తం మళ్ళ దగ్గరకు వచ్చే వరకు కలిపి ఆ మన గోధుమ పిండి కలిపి అందులో వా లాటించి ఈ పూర్ణం అందులో పెట్టేసి చక్కగా నెయ్యి తో అని కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అవి కూడా కందగడ్డ బూరెలు
గోదామ పిండి కాకుండా కూడా వేరే పిండి తోటి కూడా చేస్తారన్నట్టు విన్నాను
మైదా పిండి కూడా ఎ వస్తారు కొంతమందికి మైదా పిండి పడదు కదండి అలానా మైదాపిండ రాకపోతే చేసుకుంటే చేసుంటారా ఏమండి ఇలా కూడా చేస్తే తోటి ఆ బాగుంటదండి గోదంపిండి కూడా చాలా బాన్ కొంతమందికి ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి మైదాపిండి అవి కొంతమందికి పడట్లేదు కదండి ఆ అందుకే గోధుమ పిండితో చేసుకుంటారు బాగుంటాయి సరే అండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
ఎం గూడా అండి